ఆ వినబడుతుంది నీకురా
అ వినిపిస్తుంది ఏం జేస్తున్నారు
ఏం లేదు నువ్వు
నేనేం లేదు ఇప్పుడే ఇంటికొచ్చాను
ఆహా తిన్నవారా
ఆ తిన్నా మీర్ తిన్నారా
ఆ తిన్నా ఎ ఏం తిన్నవ్ టిఫినా ఆ లంచేనా డైరెక్ట్
ఒక మామిడికాయ తిన్నా
పొద్దున్ నుంచి లెవెన్ టువెల్ అయితుంది
తిన్లేద్ ఇంక తినాలి
తిసేపు
మీరు తిన్నారా
ఆ తిన్నాన్ రా మీకు రోజు అలవాట లేక్పోతె ఇవాల
ఇవ్వాలే ఆకల్ గుడా ఏస్తుంది నాకు ఇంకా
ఆహా ఇంటికెళ్లావా
ఆ వెళ్ళిన ఈరోజే వచ్చిన అంటే పొద్దున్నే బయల్దేరినాం మేమ్ ఏడింటికళ్లా అందుకే తిన్ రాలే
అవునా ఏమన్న బైట బై సైడ్ టిఫిన్స్ చేస్తావా నువ్ ఏమన్నా రోడ్ సైడ్ హోటల్లో
ఏంటి
హోటల్లో టిఫిన్స్ ఏమన్న యేస్తవారా అల్వాటుందా నీకు
చేస్తా కానీ జర్నీలో చెయను వామ్తింగ్ వచ్చినట్ట్ అయ్ తది అందుకే చెయ్యను
అంటే ఆహా బస్సులో బస్ లో వెళ్ళినవా
ఆం బస్ లోనే
ఆహా బస్సు వడదా
బస్ పడదు ట్రేన్ లో తింటా తింటనేమోగాని ఎప్పుడు తినలే
అవునా
ఆ మీరు
మ్మ్ నా కూడా బస్సు అసలే పడదు రా మేం మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే నేను కూడా తినకుండనే వెళ్తా వాంతింగ్ వచ్చినట్టు అయితది
అవునా
మ్మ్ వాటర్ కూడా ఎక్కువ తగ్గిన మొత్తం బయటకి వచ్చినట్టు అయితది అసలే పడదు బస్ మరి ట్రైన్ కి ఎలా పోయిన ట్రైన్ మిస్ అయిందా
బాటిల్ ఒకటి తీసుకుంటా కాకపోతే ట్రేన్ అటు నుంచి ట్రైన్స్ వస్తె నేనే వచ్చేదాన్నేమో గాని ట్రైన్స్ ట్రైన్స్ రావు అంత పొద్దున ఉంటే భద్రాచలంలో ఉంటాయి భద్రాచలం నుంచి నేను రాలేను కాబట్టి టేకులపల్లిలో ఎక్కాలి టేకులపల్లికి రైల్వే స్టేషన్ లేదు
ఆహా నేను మా మీ మమ్మీ మరి ఇంటి దగ్గర ఉంది ఏమైన స్పెషల్ చేసిందా మరి నీకోసం
ఏం చేయలేదు ఇంట్లో గ్యాస్ లేదు
ఆహా
మ్మ్
ఎటన్న వెళ్ళిందా పనికిి ఇంటి దగ్గరనే ఉందా
ఇంటి దగ్గరే ఉంది
ఆ తను తిన్నదా
ఆ తిని ఉండచ్చు తిన్నది అమ్మ అన్నం వండింది కూర వండింది తిన్నది
ఆహా ఏం కర్రీ చేసిండ్రు మరి
ఏం లేదు జస్ట్ కూర్చొని ఉన్నాం అంటే ఖాళీ తున్నారు నన్ను కూడా మీరు కూడా లక్కీ డ్రా తీయొచ్చు కదా మీ శారీస్ చాలా కర్రీ అంటే నిన్న చికెన్ వండింది అదే మ్మ్
తింటారా మరి చికెన్ ని ఫేవరేటా
అవునక్క చికెన్ ఫేవరట్ మ్మ్
తను అంటే థమ్సప్ మజా స్ప్రైట్
థమ్సప్పె తాగుతా ఎక్కువ తాగుతా చాలా
థమ్సప్ ఎక్కువ ఇష్టం ఆ నీకు కూల్ డ్రిక్స్లాల్ల
మ్మ్ అవును ఇంట్లో అలవాటు చేసారనమాట ఇగ అదే ఎక్కువ తాగుతా
మ్మ్ మీ సిస్టర్ కూడా అంతే థంప్సప్ పిచ్చి మేము కూడా మా పిల్లలు ఎక్కువ మా బాబు థంబ్స్ అప్ అంటే బాగా ఇష్టం ఇంకా రా
మ్మ్
మరి ఈ మధ్యలో థమ్సప్ తాగ రో దాంట్లో అంత కెమికల్ అది ఇది అని అంటళ్లుగా ఆ వాళ్ళు ఎవ్వరు ఏమన్నా చెప్పని ఆ మనము అయితే తాగుడే ఆహా మజా కోఖో కోలా అలాంటివి
తాగుతనే ఉంటాను
ఆపిల్ ఫీజ్
తాగాను
ఆహా ఐస్ ఐస్ క్రీమ్స్ తింటార బాగా
ఏం తాగను
ఐస్
కొంట థమ్సప్ అండ్ ఐస్ క్రీమ్స్ తీన్ ఐస్ క్రీమ్
ఆహా
చ అన్ని తింటా
అట్ ఐస్ క్రీమ్లు అన్ని ఫ్లేవర్స్ తింటరా ఆ నేను నా తింటా రా
అవునా ఏ ఫ్లేవర్ ఎక్కువ
నేను ఎక్కువ చాకోబార్ తింట చాకోబారు ఇట్ల మామూలగ ఇంటి దగ్గర అమ్మడానికి వస్ వును కదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒకటేసారి ఇట్లా బాక్స్ టైప్లా ఐస్ క్రీమ్ వస్తయి కదా ఆ అట్లాంటి తీసుకొని వస్తే పిల్లల కోసం అమ్మా ఆప్పుడు అందరం కలిసి తింటాం ఇప్పుడు ఎట్లా అంటే చికెన్ బిర్యానీ బాక్స్ లా వచ్చినట్టు ఐస్ క్రీమ్ కూడా ఒక బాక్స్ లా వస్తాయి
ఉ కా
సమ్మర్ లోనే ఐస్ క్రీమ్స్ బానే తింటున్నావా మరి
ఉమ్ నేనా అంటే తీన్ ఎప్పుడైనా ఒకసారి ఊకా తిను థామ్సాప్ అన్న కదా ఊ కదా కానీ ఎప్పుడు ఎప్పుడో ఒకసారి తాగుతా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ అంటుంది నేను వచ్చినప్పుడు కరెంట్ పోయింది ఆట ఇన్ని రోజుల నుంచి పోలేదట
మీ అమ్మ అంతే ఫన్నీ ఫన్నీ మాట్లాడుతది ఇంగ అక్క కూడా చెప్తది
అవునా కరెంట్ వచ్చి ఊకే పోతుంది ఊకే వస్తుంది కరెంటు
ఇప్పుడు వా వర్షాకాలం కదరా గాలి దుమారం గిట్ల వత్తే ఊకె కరెంట్ పోతాంది వత్తాంది మా కూడా అంతే
ఆ కరెంట్ దాని అంతటా ఆదే పోతుందో వాళ్ళు బంద ఎందుకు బంద్ చేస్తారో అర్థం కాదు
అంటే ఇప్పుడు వర్షం కొడితే పోల్స్ ఎక్కడన్నా కరెంట్ వైర్లు జాయింట్ అయితే షాక్ వస్తది కదా
ఉ
అట్లని బంద్ చేస్తారు కొన్ని కొన్ని సార్లు స్ట్రీట్ ల వీధి లైట్లు పోతే కూడా బంద్ చేసి పెడతారు
ఆ
ఒకవేళ ఎప్పుడు మన ఇండ్ల ఇల్లు ఉన్నాయి అనుకో పక్కపోంటి ఇండ్లలో లకి వాళ్ళకి తత్తన్న షాక్ అత్తంది తందనో అని వెళపాలని ఇరుసు కుంటారు కదా అప్పుడు కూడా అందరి కరెంట్ తీసేసి వాళ్ళుయి చెక్ చేస్తారు
నీకెవరైనా అంటే మీ ఇంట్లో వాళ్ళ అంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా దగ్గర ల్యాప్టాప్ ఉందా
ఆ మా అక్క దగ్గర ఉంది తను వాడుతంది తను జాబ్ చేసుకుంటుంది హైదరాబాద్ లో
అవునా
ఉమ్
నా ఎంతయిందంట దాని
థర్టీ అనుకుంటాను ట్వంటీకి అబౌనే
అవునా
వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఏమ్ ఐ లది ఏ డైరెక్ట్ తీసుకున్నారు ఆ ఈ ఏం ఐ లా తీసుకు కున్నారు నాకు అంత ఐడియా లేదు కానీ ఇట్లా ఈఎంఐలో తీసుకున్నారు మంత్లీ మంత్లీకి ఆ పెళ్లి అయిందీరా ఆల్రెడీ అయిందిరా
మీ సొంత అక్కనా
ఆ ఆ మా సొంత అక్కనే అంటే వాళ్ళు రూ రూమ్ పక్క రూమోల్లు తీసుకున్నారు అన్నట్టు వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటారు అన్నట్టు
అవునా ఎంతమంది పిల్లలు
ముగ్గురు బాబులే
ఆ ఉహు మంచిదే
ఉహ
నాకు ల్యాప్టాప్ కావలీ ఎవరైనా ఇ స్తే బాగుండు అని చూస్తున్నా ఈ ఒక్క సిక్స్ మంత్స్ ఒక సెవెన్ మంత్స్ కే కావాలి తర్వాత అవసరం లేదు మళ్ళ ఎందు కు డబ్బులు వేస్ట్ అని చూస్తున్న
ఎవరన్నా మీ రిలేటివ్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళకి వాళ్ళని అడి
దాని కోసమే ఆలోచిస్తున్నా
ఆ మీ ఇంటి పక్కాలనో ఆ ఇంటి పక్కలనో ఎవరైనా స్టడీ చేసే వాళ్ళని అడుగు ఎవరు ఇయర్ మరి సెకండ్ హ్యాండ్ లా తీసుకోపోయినావు రా మరి
ఏమో అక్క దాని గురించి ఇంకా ఆలోచించాలదు అదే ఆలోచించాలి అది అవసరం ఉండదు తర్వాత నాకు ఇప్పుడు అంతా డబ్బులు పెట్టి తీసు కుంటే మళ్ళీ తర్వాత అవసరం ఉండదు కదా అని ఆలోచిస్తున్నా
ఆ హస్ కదేరా స్టడీ కోసం ఆ కావాలా వర్క్ కోసమా
స్టడీ కోసం గావాలి
దాడీ కోసమా
ఉమ్
ఆహా మీ రిలేటివ్స్ లో ఎవరన్నా బాగ చదువుకున్న వాళ్ళు ఉంటే నీ అక్కక్ కెప్పు ఎవరన్నా దెస్సినా వాళ్ళుంటే ఏప్తుది ఆమె అన్నింటిలలో
అడుగుతా అన్నది కానీ
ఆ మరి
ఎవ్వరేం సప్పుడు జేయ్యట్లేరాట అడిగిన వారు
ఆహా మరి పోనీ సెకండ్ హ్యాండ్ల దీస్కోపోయ్నవ్ ఇగా ఇంట్లుంటది మీ ముగ్గురు సిస్టర్స్ కి యూస్ అయితది
అదే సెకండ్ హ్యాండ్ లో కొందాం అన్కున్నా కానీ అది ఎంత సెంచిరీనో తెల్వాలి లెవెంటీన్త్ సెంచరా సిక్స్టీన్ సెంచరీయా మంచి కంపెనీ అంటే మొత్తం ఇప్పుడు సిక్స్టీన్త్ నాడుస్తుంది ట్వెల్త్ తట్టింత్ అయినా ఏం పర్వాలేదు
ఆ గాదే అన్నీ తెల్సుకొనీ తీస్కోవాలే నీకైనా తెల్సు గాదా ఎప్పుడించి
తెలుసు కొంచెం అంటే అవి ఆపరేట్ జెస్ స్తగాని ఆపరేట్ జేస్తే గాని మొత్తం ఏం తెల్వాదు
ఆహా ఆపరేటింగ్ వీ ఆస్టల్లో నేర్పిచ్చిల్లా
సరే మరి నేన్ చేస్తా ఇప్పుడు
ఆ సరేరా